హలోనా నమస్తే అండి బాగున్నారా? హలో!
హయ్ బా బాగున్నారా అండి? మీరు బాగున్నారా? న్నా
ఆ, బాగున్నాము.
ఏం చేస్తున్నారో! తిన్నారా?
ఆ, తిన్నామండి. మీరు తిన్నారా?
అవునా! ఉదయం ఉదయం నుంచి మార్న్ వేడిగా చాలా పెరిగింది కదా?
అవునండి! నేను బయటికి వెళ్ళాను. చాలా వేడి
బయటికి వెళ్ళాలంటేనే భయంగ ఉంది.
అవునండి, ఈ మధ్య రోజుల్లో అంతా చాలా ఇలానే ఉన్నాయి. వేసవి బాగా మొదలై మొదలైంది అనిపిస్తుంది.
అవును, మధ్యాహ్నం టైంలో బయటికి వెళ్ళిపోవడం మంచిది?
కరెక్ట్ ఎక్కువగా! ఎక్కువగా నీళ్ళు తాగాలి. లేకపోతే డీ హైడ్రేట్ అవుతుందండి బాడీ.
ఆ నిండ కూడా చాలా మ చెమటలు పట్టాయి.
అదే రా! ఈ సీజన్ లో జాగ్రత్తగా ఉండాలి. కూల్ డ్రింక్స్ బటర్ మిల్క్ తాగితే మంచిది.
అవును! సాయంత్రం అయిన తర్వాత, కొంచెం కూల్ అవుతుందమమో.
అవునవును! సాయంత్రం కొంచెం గాలి ఉంటుంది కాబట్టి, అప్పుడు బయటికి వెళ్ళడం బెస్ట్.
సరే, అప్పటి వరకు ఇంట్లోనే ఉంటాను.
అది మంచి జాగ్రత్తగా ఉండు, ఎండలు చాలా ఎక్కువయినాయి.
అవును! కొద్దిసేపటి బయటికి వెళ్ళాను. కానీ చాలా వేడి ఉండడంతో వెంటనే తిరిగిొచ్చసాను.
అదే రావు ఉదయం నుంచి సూర్యుడు బాగా మండుతున్నాడు.
ఈసారి వేసవి కొంచెం ముందే స్టార్ట్ అయిపో అయిందనిపిస్తుంది.
అవును, గత సంవత్సరం కంటే ఈసారి హీట్ ఎక్కువగా ఉంది అనిపిస్తుంది.
నువ్వు గమనించావా? రాత్రులు కూడా చల్లగలేదు.
నిజమే, ఫ్యాన్ ఆన్ పెట్టినా కూడా చాలా హైట్గా హాట్ గా హీట్ ఉంది.
అందుకే చాలా మంది ఇప్పుడు ఏసీలు ఎక్కువగా వాడుతున్నారు.
కానీ ఆ ఏసీ ఎక్కువగా వాడితే కరెంటు బిల్లులు కూడా పెరుగుతుంది. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
అవును రా! కానీ ఈ వేడి తట్టుకోవడం కూడా కష్టం కదా?
అవును. నువ్వు రోజు ఎంత నీళ్లు తాగుతున్నావో?
కనీసం మూడు లేదా నాలుగు లీటర్లు తాగుతాము. డాక్టర్లు కూడా నీళ్లు ఎక్కువగా తాగమంటున్నారు.
నేను కూడా ఇప్పుడే వాటర్ బాటిల్ ఇప్పుడే దగ్గర ఎప్పుడు దగ్గరే పెట్టుకుంటున్నాను.
చాలా మంచిది. లేదంటే, డీహైడ్రేషన్ వల్ల ఆరోగ్యం పాడవుతుంది.
ఈ వేడిలో బయటికి వెళ్లడం తప్పించుకోవాలి అనిపిస్తుంది.
అవును ముఖ్యంగా మధ్యాహ్నం పన్నెండు నుండి ఓ నాలుగు వరకు బయటికి వెళ్ళపోవడం మంచిది
నిజం ఆ టై లో సూర్యుడు చాలా స్ట్రాంగ్ గా ఉంటాడంట
అలాగే సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది
అవును అప్పుడు ఏం చేయాలి
టోపీ పెట్టుకోవడం నీళ్లు త్రాగాలి అవసరమైతే బయటికి వెళ్ళకూడదు ఈ సన్ స్ట్రోక్ రావడం వల్ల
అవునవును చాలా చాలా చాలా ఎండలు పెడుతున్నాయి బయట కూడా
సన్ స్ట్రోక్ రావడం వల్ల హీట్ ఎక్కువైపోయి ఆరోగ్యాలు చాలా ఇబ్బంది పడుపోతున్నాయి
నిన్న సాయంత్రం కొంచెం గాలి వీసింది అప్పుడు కూల్ అనిపించింది
ఆయన మరీ గాలి వీచిన తర్వాత కొద్దిసేపటికి మళ్ళా వేడిగానే అనిపిస్తుంది నిన్న నైట్ నుండి ఏం చేస్తాం ఈ వేడి తట్టుకోలేకున్నాము
అవును రా సాయంత్రం టైంలో వాతావరణం కొంచెం బాగా ఉంటుంది
అప్పుడే వాకింగ్ కు వెళ్లడం మంచిది ప
కరెక్ట్ ఉదయం కూడా ఎర్లీగా లేచి వెళ్ళచ్చు
నీకు ఏ సీజన్ అంటే ఎక్కువగా ఇష్టం
నాకు వర్షాకాలం ఉంటే చాలా ఇష్టం
ఎందుకు
చల్లగా ఉంటుది ఈ ప్రకృతి చాలా అందంగా ఉంటుంది
అవునా కానీ వర్షం పడితే చాలా రిలాక్స్ అనిపిస్తుంది
కానీ వర్షాకాలంలో వర్షాకాలంలో కూడా సమస్యలుంటాయి
అవును జ జలుబు జ్వరాలు అంటూ ఆరోగ్యాలు చెడిపోతూ ఉంటాయి
ఏం చేద్దాం మరి ఏ కాలమైనా అంతే
కాలానికి తగ్గట్టు అడ్జస్ట్ అవుతూ ఉండాలి
అవును ట్రాఫిక్ వాటర్ లాగింగ్ అన్నీ వస్తాయి సమస్యలు
కానీ వర్షాకాలంలో కూడా సమస్యలుంటాయి
అవునవును ట్రాఫిక్ ఎక్కువ ఉంటది బయ బయట చిత్తడి చిత్తడిగా ఉంటది వాటర్ ఎక్కువ రోడ్ల పైన ఉంటాయి
కానీ చెట్లుంటే వాతావరణం మాత్రం కూల్ గా ఉంటది కదా
అవును ఒక అన్నీ వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏ సీజన్ అయినా అంతే ప్లస్లో మైనస్లో ఉంటాయి
దోమలు మాత్రం కానీ ఎక్కువ అయిపోతా ఉంటాయి చల్లగా ఉంటుంది కూలు దోమలు ఉంటాయి
ఈ వేడి పెరగడానికి కారణం ఏమిటో తెలుసా
ఏంటి
కొంత వరకు క్లైమేట్ చేంజే కారణం
కానీ ఆ క్లైమేట్ చేంజ్ కూడా మనం వాడే బండ్లో వచ్చే బండ్ల నుంచి వచ్చే ఊష పదార్థాల వల్లే మనకు ఇట్లా చేంజెస్ ఉంటాయి కదా
అవున్రా గ్లోబల్ వార్మింగ్ వల్ల టెంపరేచర్ పెరుగుతుంది అందుకే చెట్లు నాటాలి అని అంటూ ఉంటారు
అందుకే కదా చెట్లు నాటాలి చెట్లను పెంచాలినేది
నిజమే చెట్లు ఉంటే వాతావరణం కూల్గా ఉంటది మనం కూడా చిన్నగా ఏదైనా చేయవచ్చు
వాటి వల్ల ఆక్సిజన్ రావడం దానికి మరికి ఆరోగ్యం కూడా మంచిగాంటుంది ఏ ఇబ్బందులు ఉండవు చెట్లు ఉండడం వల్ల
అవును కనీసం ఒక చేట్టుయినా నాటాలి ప్రతి ఒక్కరూ చాలా బాగుంటుంది ప్రకృతి అందంగా ఏర్పడుతది
ఇప్పుడు ఎక్కడ నాటుతున్నారు సిటీస్ లో మొత్తం చెట్లు నరికేసి బ్రిడ్జ్లు కట్టడము ఫ్లై ఓవర్లు కడుతూనే ఉన్నారు ఎక్కడ నాటుతున్నారు
ప్లాస్టిక్ వాడ కావడం వాడక్కడ వాడడం కూడా చాలా తగ్గించాలి లేకపోతే మనం భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతాం
కానీ ఆ ప్లాస్టిక్ లేకపోతే జీవన జీవించడానికే ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు చేస్తున్నాం మనం
కానీ కరెక్టే కానీ కరెక్టే ప్లాస్ టిక్ వాడడం వల్ల భవిష్యత్తులో మనకు చాలా సమస్యలు ఎదురవుతాయి భవిష్యత్తు కోసమే మనం ఇవన్నీ చేస్తున్నాం ఇప్పుడు
అది తగ్గించాలంటే మనం మట్టి కుండలు లేదా రాగిచొమ్ములు అలాంటివి వాడితే మన ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి
సరే ఈరోజు ప్లాన్ ఏంటి మరి బయటికి వెళ్దామా
ఎక్కడ వెళ్దాం ఎక్కడికి వెళ్ళేది లేదు మాకు ఇక్కడ పన్నులు ఉంటాయి కదా వెళ్లాలా బయటకి
సాయంత్రం అయితే బయటికి వెళ్ళొచ్చు లేకపోతే ఇప్పుడెక్కడ వెళ్తావ్
ఇక్కడ ఈ ఎండలకి తట్టుకోలేపోతనం బయటికిలే ఎలాలన్న పంద్ లో కొద్దిసేపు అలా ఎల్లీ వచ్చేసరికి పడిపోతాం అలా ఉంటుంది సిట్యుయేషన్ ఇక్కడ
నేను కూడా అదే చూస్తున్నా బయటికి వెళ్దామని చూస్తే బయట ఎండలు చాలా ఉన్నాయి
మళ్ళా అంత ఇబ్బం చాలా ఇబ్బంది అయిపోయింది వేటితో ఇప్పుడే ఇలా ఉంటే మార్చ్ మార్చ్ లోనే మనకి ఇంతగా ఉంది ఏప్రిల్ మే అయితే ఇంకా ఇబ్బంది
అవును
అవునా ఇంక అసల్ తట్టుకోలేమ్ మనం
టెంపరేచర్ కూడా చాలా ఉంది
ఆ
ఈ రోజు మాకింత ఫార్టీ ఫై నలభై ఆరో నలభై ఏడు డిగ్రీలు ఉంది
ఆహో మాకు అలానే ఉంది ఇంకా ఫుల్ క అంది టెంపరేచర్ అన్నది బయటి కి నడవలేేం అసలు గ్యారెంటీ కింద పడిపోతారు ఆ వీడికి
పది పదింటికి చాలా చాలా లా ఉష్ణోగ్రత ఎక్కువ అయిపోతుంది అసలే
ఏడు గంటలకే వేడి ఎక్కువైపోతుంది గాలి అనేదే ఉండదు
హ్మ్
అంత వేడుంటే ఇంకెక్కడ ఇప్పుడే ఇలా ఉంది మనకు ఇబ్బంది ఎక్కువైపోతది
అవును అందుకే చాలా నీళ్ళు ఎక్కువ తాగాలి మూడు నీళ్ళు మూడు లేదా నాలుగఐదు లీటర్లు నీళ్ళు తాగాలి ఇబ్బంది పడ్ కనీ లేకపోతే
సరే సరేలేరా మళ్ళా చేస్ తా అయి ఈరోజు చాలా వరకు బానే మాట్లాడవు చాలా రోజులు అయింది నితో మాట్లాడక
అవున్ రా చాలా ఎక్కువ సేపు మాట్లాడం ఏం తిన్నావంది
తిన్నాం ఏం చేస్తామ్ అన్నం పప్పు
మ్మ్
సరే
అదే వాట్ న్ని నీళ్ళు ఎక్కువ తీసుకుంట్ అవును అండి
ఓకే